చెప్పండి
గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్
బాగున్నారా ఆ బాగున్నామండి మీకు తెలిసిన పండగల గురించి చెప్పరాదండి కొంచెం ఇ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి
ఓకే ఇప్పుడు పండగలచ్చేసి చూడండి నాకు బక్రీద్ గురించి తెలుసు మీకు నేను ముస్లిం కాబట్టి బక్రీద్ గురించి మ్ తెలుసండి చెప్పాలా
చెప్పండి మీకు తెలిసింది చెప్పండి
ఓకే ఇక్కడ మనం చూసుకుంటే బక్రీద్ పండుగ అనేది ఒక త్యాగానికి ప్రతీక అన్నట్టు ఈ పండుగ
మ్మ్
ఆ అయితే ఇబ్రహీం అలీస్లాం అనే ఒక ప్రవక్త గారు ఉంటారు ఆ ప్రవక్త ఆ ప్రవక్త మరియు ఆ ప్రవక్త గారికి కుమారుడు ఇస్మాయిల్ అలిసలాం అని వాళ్ళ కుమారుడు కూడా ప్రవక్తే అన్నట్టు ఇద్దరు ప్రవక్తల సంబంధించిన ఈ పండుగ త్యాగానికి సంబంధించింది ఈ పండుగ రోజు ఏమైత ఏందంటే మనము మేకలని కావచ్చు లేకపోతే మనకి ఎటువంటి ఇటువంటి బలిచ్చి ఏం చేస్తామంటే అలా నామమ్ మీద పంచుతాం పేదలకి ఎవరై కైతే మాంసము వండుకననే స్తోమత్ ఉండదో వారికి పంచుతామన్నట్టు ఇప్పుడు అట్లా త్యాగం ఇచ్చిన మ్ ఏదైతే జీవి ఉంటదో ఏట కావచ్చు మె మేక కావచ్చు ఒంటే కావచ్చు వీటినెమజెస్తాం అంటే నాలుగు పోగులు చేస్తాం నాగులు నాలుగు భాగాలుగా విడకొడతాం
ఆ
ఒకటి చుట్టాలలో పంచుతాము అంటే మన చుట్టాలు ఉంటారు కదా దాంట్లో కూడా ఉంటారు రెలెటివ్స్ రెండు వచ్చేసి స్నేహితులు బంధువులు స్నేహితులు ఆ మూడు వచ్చ వచ్చేసి ఆ మిస్కిన్స్ అంటే పేద ప్రాంత పేదలు అన్నట్టు ఇక వాళ్ళకు గుడి సెలల్లో జీవిస్తారు వాళ్ళకి మనకు తెలియరు వాళ్ళకైనా పంచాలది
ఆ
పోగు వచ్చేసి నాగ భాగము మనం సొంతానికి ఉంచుకోవచ్చు ఏటు నాగు పోగులు వేసి ఆ మనం ఏదైతే దేవుని పేరు మీద మనము అర్పిస్తామో ప్రాణిని ఆ ప్రాణి యొక్క జంతువు యొ క మాంసాన్ని ఇట్లా పంచుతారు మరి పండుగ ఎందుకు చేస్తు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారికికి అరవై సంవత్సరాల వయసులో ఒక కుమారుడు జన్మిస్తాడు
ఆహ్ హా
అ సంతాం ఉండదు అయితే అల్లాహ్ కి అల్లా దగ్గర ప్రార్థన చేస్తే అరవై సంవత్సరాలకి ఒక బాలుడు జన్మిస్తాడు అట
హమ్
అసలు అరవై సంవత్సరాలరకు పిల్లలు అయితర నార్మల్ గా కారు
అవ్వరు
కారు ఆ కాకపోతే ప్రవక్త గారు కాబట్టి అల్లా అతనికి ఆ ప్రసాదించుడు ప్రసాదించిన తర్వాత అల్లా కళలు కనిపించి చెప్తారు ఆ ఇ ప్రవక్త కదా ఇబ్రహీం అలైసలాం
అవును
ఇబ్రాహీం అల్ సలాం గారు మీరు నేన అంటే మీకు ఇష్టం అంటే చాలా ఇష్టం అని చెప్తారు ఇతను
హమ్
మా యొక్క నా కోసం మీరు ఏమైనా త్యాగం చేయండి అంటారు చేస్తే ఇతను కళలో వస్తే పొద్దున్న లేచి ఏం చేస్తారంటే అతని దగ్గర చాలా ఉంటు ంటా ఇబహిం ఎలైసలమ్మ దగ్గర అతను ఏం చేస్తాడంటే కొన్ని వంటలని పోస్తాడు పోసేసి ఏం చేస్తాడంటే పేదళ్లకు పంచు తాడు అన్నట్టు మళ్ళీ మళ్ళీ కళలో కనిపి ఇబ్రాహీం నా ప్రేమలో మీరేమైనా పంచండి ఏదోన్నా త్యాగం మళ్ళీ అరే నే ను ఇచ్చిన కదా ఈ సరిపోలే కావచ్చని మళ్ళీ అతనికి వంటల మంద మంద ఉంటుది ఆ వంటల మంద మొత్తాన్ని పేదల కోసము పనిచేస్త
ఆహ్
భగవంతుడు మళ్ళీ ఎలా అ కలలో కనిపించి స్త ఇబ్రహీం నువ్వు ఇచ్చిన ఈ కుర్బానీ కుర్బానీ అంటారు విీన్ని త్యాగాన్ని ఇప్పుడు అనేది నాకు నచ్చింది కాకపోతే దీనికన్నా మీ యొక్క హృదయం ఏదైతే దగ్గర ఉందో ఆ వస్తువును నా దానిలో ఇస్తే నీ మనసు చెలిస్తదో అటువంటి వస్తువుని నా ద అదిగో త్యాగం చేయండి అంటారు
హ్మ్
అప్పుడు అర్ధం కాలే భగవంతుడా నువ్వే చూపించు ఆ దారి అని అంటాడు అంటే నీకు అరవై సంవత్సరాల్లో ప్రసాదించిన బిడ్డని ఎవరు ప్రసాదించారు నేనే ప్రసాదించాను. ఆ బిడ్డని నా యొక్క దారిలో నా కోసం త్యాగం చేయంటారు.
ఆ
అప్పుడేం చేస్తాడు మంచిదిలే అని పొద్దున లేసి బీబి హాజరా అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క వారి అన్నట్టు
బ
బిబి హాజరా గారికి చెప్పకుండా ఆ కుమారుడిని నడుచుకు అంటే బాబు ఒక కొద్దిగా పెద్దగానే ఉంటాడు నడుచుకుంటా నడిచే బాబుకి తీసుకొని వెళ్తారు తీసుకోని వెళ్ళి త్యాగం చేయడానికి తీసు కొని వెళ్తా అంటే సైతాను అంటే దయ్యం అన్నట్టు శైతాన్ అంటరు ఒక ముసలిదాని వేష్ వేషంలో వచ్చి బీబీ హాజరా దగ్గరకు వచ్చి బీబి హాజీరా మీ యొక్క భర్త కుమారుడిని తీసుకొని ఆ బలి చేయడానికి పోతాండు అ అల్లా దగ్గరికి అల్లాహ కోసం అంటే ఆమె ఏమంటది ఏ కుమారుడైనా ఏ ఏ తల్లి అయినా తన కుమారుడిని బలిస్తే ఒప్పుకుంటదా
ఒప్పుకోదు కానీ ఆమె ఒప్పుకుంది
ఆ ఒప్పుకున్నది అల్లా కోసము నా యొక్ ఒక్క ఇస్మాయిల్ ఏంది అట్లాంటి వేల ఇస్మాయిల్ అయినా నేను కుర్బాన్ చేస్తా త్యాగం చేస్తా అని చెప్తది
హ్మ్
అది చెప్పంగానే ఆ షైతాన్ని అక్కడ ఇక దాని పప్పులు ఉడకవు మళ్ళీ ఏం చేస్తరు దారిలోకి పోతా పోతా ఒక దున్నపోతు ఆకారంలో వచ్చి ఈ దారిలో అడ్డంగా నిలబడతాడు
హ్మ్
ఆకారంలో నిలబడితే ఆ ఇబ్రాహీం అలైహిస్సాలాం కొడుకుని తీసుకొని పోతాంటే దారికి అడ్డం వచ్చి కూర్చంటది అటి ముందుకు వెళ్ళనీయదు
ఆ
చేస్తాడు అల్లా పైనుంచి సమాధానం ఇస్తాడు. ఐ ఇబ్రహీం అది కూర్చున్నది దున్నపోతు కాదు అది సైతాను దాన్ని ఏడు రాళ్ళు తీసుకొని కంకరలు తీసుకొని కొట్టండి అంటారు
ఆ
లాహౌలా చదివి ఒక మంత్రము ఖురాన్ లో ఉన్న మంత్రాన్ని స్మరించి కొడతారన్నట్టు
హ్మ్
కొట్టడం వల్ల అది సైతాను పారిపోతది హజ్ కిపోయినప్పుడు కూడా మనం అక్కడ ఏడు సార్లు రాలు కొడతాము అదే అన్నట్టు అది
అవును
ఈసారి ఆమె చేసిన ఫుల్ అతన్నట్టు రాయి తీసుకొని కొట్టడం మనం కూడా పో ఏంది ఎక్కడ కొట్టాలి
ఆ
ఇప్పుడు ఆ తీసుకని వెళ్ళి త్యాగం చేయడానికి ఒక బండ మీద కూ బండ పెట్టి పిలకానికి ఇబ్రాహీం అలిస్లాం ఏం చేస్తారు తన కంటికి ఒక క్లాత్ కట్టుకుంటాడు
ఉ
అంటే తన కుమారుణ్ణి మెడ మీద కత్తి పెట్టి కోయడం తనకు నచ్చగా మన్స్ ఒప్పక ఆ కల్ళక్ కి గంధలు కట్టుకొని కత్తితోని కూడతాడు అయితే అ కత్తి అనేది తెగదు ఎందుకూ ప్రవక్త యొక్క మనసుని చూస్తున్నాడు భగవంతుడు త్యాగం ఇవ్ల్సింది అతని యొక్క మనసుని చూస్తుండు కుమారు్ణి గాదు ఆ విధంగా తయారు దీస్ ఇగ పోతే రెండు సార్లు చేసిన అట్ల కల్లదు కత్తి తెగదు అప్పుడు ఇబ్రాహీం అలీ సలాం గారి కొడుకుని జరిపి దేవధూత జిబ్రీలని ఉం టరు దేవదూత
ఆ
జిబ్రిల్ ద్వారా అలా ఒక మేకని తీసుకొచ్చి గొర్రె పోతుని తీసుకొచ్చి ఇబ్రాహీం అల్స్లాం యొక్క కొడుగు ఇస్మాల్ అలీసలాం యొక్క స్థానంలో ఉంచుతాడు అక్కడ మెడపై కత్తి ఇట్లా అనగానే కత్తి తెగిపోద్ది మెడ తెగిపోద్ది రక్తం చిమ్మిద్ది ఏడ్చుకుంటా కళ్ళ గంతులు తీస్తారు ఇబ్రాహీం అలలం తీస్తే ఆ స్థానంలో అతన కుమారుడు ఉండడు ఒక గొర్రెపోతు ఉంటుంది అప్పడు నుంచి ఆ త్యాగానికి ప్రతీక అన్నట్టు ఈ మొహరం బక్రీద్ పండగ చేస్తారు రండి మీకు నచ్చిన పండుగ గురించి మీరు చెప్తారా
నాకు నచ్చిన పండగ రంజాన్ అండి
ఆ మరి రంజాన్ ఎందుకు చేసుకుంటారు రంజాన్ యొక్క ప్రత్యేకత ఏంటిది
రంజాను పండగ అనేది ఖురాన్ అవతరించిన నెల అన్నట్టు రంజాన్ నెల
ఓ
ఊ కాబట్టి రంజాన్ పండగ రంజాన్ లో మొత్తం ద ఆరాధన భక్తి శ్రద్ధలతో నమాజ్ చదవడం రోజా ఉండడం ఉపవాసం ఆ ఎవరైనా పేదలు వాళ్ళకు కూడా ఈ ఈ మాసంలోనే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు కూడా సరుకులు అని అవని ఇవని దానం చేస్తూ ఉంటారు పేదవాళ్ళు కూడా ఈ రంజాన్ మాసంలో ఆ కొంచెము ఏమి లేని వాళ్ళు లెక్క ఉన్నారురు అందర ఏదో ఒకటి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు జక్కాత్ కూడా ఇవ్వాలి కాబట్టి నాకు ఇష్టమైన పండగ అంటే రంజాన్ పండగ రంజాన్ లో లో అందరిక విధి ఉపవాసాలు ఉండడం ప్రతి ఒక్కరికి విది పది సంవత్ త్సరాలు దాటిన ప్రతి పిల్లవాడికి వాడి దగ్గర నుంచి ఉపవాసాలు ఉండడం అయితే విధిగా నిర్ణయించబడింది
ఓకే ఓకే మరి మీరు ఉపవాసాలు చేసేటప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారా లేక్
కాదు సెహే నాలుగు గంటలకు లేచి సెహరి చేస్తాను సెహరి చేసి నా మాస్ చదువుతాం ఆ నమాజ్ చదివి వీలైతే ఖురాన్ చదువుతాం ఆ మళ్ళీ మధ్యాహ్నం నమాజ్ చదువుతాం ఆ సాయంత్రం త్రం సిక్స్ సిక్స్ థర్టీ కట్లా మేము ఆ ఆ ఇస్ స్తారు చేస్తాం అన్నట్టు రోజా విడుస్తాం అన్నట్టు ఇఫ్తార్ చేస్తాము ఆ టైమ్ లో అంటే ఈ మధ్యలో మీరు వాటర్ తాగుతారా అని మీకు డౌట్ రావచ్చు వాటర్ తాగొద్దు ఉమ్ము మింగొద్దు ఇలా ఉపవాసం ఉండడం వల్ల మన బాడీ లో ఉన్న క్యాన్సర్ కణాలు కూడా చచ్చిపోతాయి హెల్త్ కి కూడా బెనిఫిట్ ఉపవాసం ఉండడం ఉమ్ చెడు కొ చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది
ఓకే మీరు ఈసారి ఉపవాసం అంటే రంజాన్ మాసం వచ్చింది కదా మీరు ఏమైనా ఓక్క పొద్దులు ఉన్నారా ఉపవాసాలు
ఉన్నానండి
ఓకే వెరీ గుడ్ ఓకే మీరు ఇప్పుడు నమాజ్ చేసేటప్పుడు ఇంట్లో చేయొచ్చా లేడీస్ లేకపోతే మజిద్కి వెళ్ళాలా
ఇంట్లోనే చెయ్యొచ్చు మసీద్కి వెళ్ళడం అనేది అలోడ్ లేదు కొన్ని కొన్ని మసీదులలో అయి లో అలో చేసారు ఎక్కడ అంటే మక్కా మసీదు అలో ఉంది అని నాకు తెలుసు
అంటే లేడీస్ స్ అనే వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి
ఆ ఇంట్లోనే చేసుకోవాలి మ్యాక్సిమం
ఓకే మీరి ఇప్పుడు రంజాన్ రమా రంజాన్ నమాజ్ అంటే పండుగ రోజు అందరూ ఈద్ గాకి వెళ్తారు కదా
ఆ మేము ఇంట్లోనే చేసుకుంటాం ఆ బాయ్స్ ఈద్గాకీ వెళ్లాలి
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి మీ సమయాన్ని సేక్ మాకు కేటాయించినందుకు